హలో నమస్తే వాణకం వాదామ్ సలాం.
ఆహ్ హలో.
నేను ఎన్ని చెప్తున్నా మీరు సింపుల్గా ఒకసారే జెప్తారా అండి.
ఆహ్ అన్నిటికిీ సమాధనం ఒక్కసారే ఈచ్చేసిద్దాం అండి నేను ఒక్క మాట మాట్లాడ్తే వంద మాట్లాలు మాట్లాడినట్టు.
ఆహా మేం మిమ్మల్ని మీరు చెప్పిన మాటను వింటే అదో సినిమా ఉందండి అందులో హీరో. ఎలా ఉన్నారు మీరు.
ఏంటండి అర్థం గాలేదండి మళ్ళీ చెప్పండి.
మీర్ చెప్పిన మాట వింటుంటే అదేదో సినిమాలో హీరో చెప్తాడు ఈ మాట. నేను ఒక్కసారి జెప్తే వంద సార్లు జెప్పినట్టు అట్లుందండి. నాట్లో ఓచ్చాండి మీకు ముందే.
ఎందుకు.
ఉమ్మ్ నడుస్తారా మీరు రహదారుల్లో.
ఆహ్ ఎందుకు అదేంటండి అంత మాట. అంత మాట అన్నారు.
ఆనా ఆటో వచ్చా అని అంటే ఆ రహదారులో మీరు నడుస్తారా బైక్ తోలుతారా కార్ తోలుతారా సైకిల్. ల్కుతారా.
అన్ని ఆల్ఇన్వన్ అండి అన్ని ఒచ్చ్ మాకు బండ్. ఈ కారూ స్కూటీ బులేట్ ఆహ్ బులేట్.
చూసేయే కాదు. చూసేయి గాదండి మీరు మరీ జోకులేత్తరు తోలేవిజ్జేప్పండి.
ఓలే అండి జెప్తుంది ఏంటి మీరు నన్ తీస్పడేస్తున్నారు
ప మీర్ తీస్పడేసేవాళ్ళ అండి తెలుస్
ఊమ్ ఆ తెలుసు తెలుసు
ఊమ్ ఇంకేంటండి విశేషాలు అలా ఉంది మీ ఊర్లో వాతావరణం
చల్లగా ఉంది బయట ఇప్పుడే లోపలికి వచ్చానండి తిందామని
ఆహా ఏంకురో
ఈ రోజు మాది కిచిడి, ఈ రోజు మా ఇంట్లో కూర లేదు
ఆహా మీ పని బాగుంది గదండి
ఇంట్లో చేసిందె లే
కిచిడి ఎవరు చేసినా కిచిడి ఏ అంటారండి పులిహోర అయిద్దా ఏంటి
అంటే ఫ్రైడ్ రైస్ లాగా ఇంకా
నాకు నిజం చెప్తున్నాను మీరు అలా అంటున్నారు గాని గరం మసాలా తగిలితే చాలు ఏదైన్ తింటాన్ నేను
ఉహ్
మసాలా అయితే నా ముందు తీస్కరా ఆపకు
ఉమ్
అట్లుంటది మాతోని
ఉహ్ ఏంటో అండి బాగా నీరసం అయిపోయింది ఇప్పుడు లైటుగా కళ్ళు తిరుగుతున్నట్టున్నాయి అందుకే తింటున్నా
ఆహా ఎన్ని మాట్లా ఏంటి ఇప్పటికి
నాలుగ అండి ఇకుల్ కాదు మ్ మ్
మీరు మీ ఫిజికల్ ఫిట్నెస్ లో కొంచెం దృష్టి పెట్టాలి
హమ్ పెడదము
ఆ మీరు పెట్టర్లేండి అంతే అంటారు
మ్ అవును మరి
కొద్దిగా వ్యాయామాలు చేస్తా ఉంటే అలాంటి ఏం ఉండవ్
మ్ హు
ఆరోగ్యకరంగా తింటూ వ్యాయామ్ ఆ నిన్నమ్ మొన్న చేపిచాం కదండి వ్యాయామం డబ్బా కేరలేమి కరిగిపోల
హహహ
హమ్ జార్త జార్తుంది పర్పోంది
సరే అండి హు మ్ చెప్పారుగ తెచ్చుకుంటా అండి
మ్ మీరు అండి అండి అని అంటే బలె ఉందండి
మ్ మ్
అహహ్ మా డాబా మీద నుంచి అవునా మిరపకాయలు కాకుండా తీసి పెరిగేసుకొండి అయితే కొద్దిగా లైట్గా
ఉమ్ వేసుకుంటా
ఆ మా టవా మ ఉంది చుట్టుపక్కల ఇళ్ళన్నీ కనపడుతున్నాయి
మ్ మ్హ ఇంత పైన ఉన్నారు మోజు రాలేదా
ఆ కిందకి వెళ్తే తెలుసు కదండి తక్కువ రెంటవరకులు వచ్చి సావట్లేదు ఈ మధ్య
యయ్యె
అందుకనే పైకొచ్చాను బేసిగ్గా పైకి ఎందుకొచ్చావంటే ఇందాక చెప్పే కదా అండ్. ఇది మా మమ్మీ గారు రాంగ్ నెంబర్ కాబోర్డ్ చెప్పాను మీకు అప్పట్లో. ఆ కథా నాకు సిగ్నల్ లేదేమో అనుకుని పైకి వచ్చానండి అట్లా పాడై పోయింది
పోనీలేండి ఎదో ఒకటి తెలిసిందిగా చివరికి
బా అవునండి ఏం చేస్తాం కొన్నంతే హ నాకు ఇప్పుడు అనిపించిందండి డౌట్ టోకటోచ్చింది మా అమ్మతో అయిపోయినయండి ఇంకేం చేయలేదు ఎవరికీను ఎవరున్నారూ చేయడానికి నేనైనా చెయ్యాలి మీకే మీరైంతర్వాత నా ఐదైనైయ్ మాఅమ్మతో అయిపోయింది మీకు రేపు చేస్తలేండి మీరు ఇవాళ మాట్లాడితే కళ్ళుతిరిగి పడిపోతారు హు మ్ అదే అదే అండి
హుమ్ మరిేం టిఫినా భోజనమా
అ మీ కిచిడి రెసిపీ చెప్పండి చెప్తాను హా
మా ఇంట్లో ఫస్ట్ మా మమ్మీ ఊల్లిపాయలు కోసి ఆ తర్వాత ఆ అన్నం ఉంటుంది కదా అన్నం ముందే వండేస్తారు
ఆ దాని ఫ్రైడ్ రైస్ అంటారే కిచిడి అనరేమో
ఆ అదేలేండి ఏదో అట్లోచ్చింది
ఏం తింటున్నారో తెలియట్లేదండి అంతేలే ఎన్నెన్నో తింటుంటారు ఏం తెలుస్తాయ్
ఆ అన్నిటికొటే అయితే ఏం తెలుస్తాయ్ చెప్పండి మీరైనా ఆ
నేను మసాలా లేకుండా తినటం ఈ మధ్య కష్టమైపోయిందండి
ఉమ్ ఎవ సాహవసం బట్టిందో
ఆ ఒకళ్ళు ఉన్నారులేండి మంచి సామాసమే అనుకోండి వాళ్ళ సాహాసంలో మన గేట్ ట్టిగా ఒక ఐదు కిలోలు పెరిగుంటాం మరి వాళ్ళు ఎన్ని పెరిగారో తెలీదు కాని
అవును
ఎవరైనా కలిసరుగండి కలిసరుగండి అంటే మేము కలి శరీరలను చూసుకొని కలిసి పెరిగాం అన్నమాట మా గ్రోత్ అలా ఉంటది
అంతే అంతే ఇంకొన్నిటిని మార్చలేమ్ ఎంత ఆపినా ఆపమ్ ఆగలే హుమ్
ఆ అంటే మా మా దోస్టుగాళ్ళు ఆగమన్నా ఆగే రకం కాదులేండి మేము
మ్ హూ
మా మనసొప్పుకోదు
అబ్బో
మది జాలిగుండంది
ఆ అయ్యో చాల పెద్ద కష్ ష్టమే వచ్చింది మీకు
అవునను
ఏం మీ మమ్మీతో మాట్లాడి మాట్లాడి మీకు రాజమండ్రి యాస వస్తుంది.
అ ఏంలేదు జస్ట్ ఊరికే జోక్ కోసం
మ్ హు
అంటే మమ్మీతో ఏం మాటలు తెలియలేదండి. ఇట్లా ఆడుకుంటా ఆడుకుంటా ఆడుకుంటా అలా అలవాటు అయిపోయింది మామ్మ
బ్లాంక్
ద అప్పటి నుంచి ఎవరితో మాట్లాడినా ఇంతే మాట్లాడతన భయం వేస్త మన మాట
మా అర్ధం కాలేదు.
ఎవరితో మాట్లాడిన ఇంతే మాట్లాడతానేమోని భయమేస్తుంది అనమాట.
ఉమ్ అందుకే ఎప్పటి నుంచి చూసుకుంటే అప్పటికి ప్రాబ్లం ఉండదు కదా.
యాశ కాదండి మాట్లాడి మాట్లాడి ఇట్లా మాట్లాడటం అలవాటు అయిపోయిందేమొ
అందరితో ఆడుకోడమా మ్ కొడతనండోయి జాగ్రత్త
అదే అదే అందుకే జాబ్ ఎత్తుకున్నరండి ఇదో ట్రైనింగ్ సెక్షన్ లా ఉంది నాకు మాట్లాడటం.
ఆహ్ హుమ్
ఇంకేంటండి మీరేసువంటి బట్టలు వేసుకుంటారు?
ఏవైనా, ఏదైనా, ఎక్కడైనా, ఎలాగైనా
ఉ ఉ ఊమ్ సర్లేండి కొన్ని మాట్లాడకూడదు.
ఉ అర్థం కాలేదండి.
సర్లేండి కొన్ని మాట్లాడకూడదు అంటన
ఆ
మీ ఇంట్లో ఒప్పుకుంటారా మీరు ఎట్లా ఏసుకున్న?
ఆ లేదండి ఒప్పుకోరు.
మ్ మరి ఎలాంటివి వాడతారు అన్ని పంజాబీలు, చుడిదార్లు వాడతారా?
ఆ ఏం చెప్పకూడదండి ఎందుకు చెప్పండి ఇప్పుడు.
ఊరకండి అండి ఏం చేస్తాం ఎప్పుడో కానీ ఫోన్ చేయరు అన్నీ ప్ ఇప్పుడే కదా మాట్లాడుకోవాలి.
ఉహ్
మీలాంటి గొప్ప గొప్ప వాళ్ళ దగ్గర నుంచి ఇలాంటివి తెలుసుకోవాలి. హ్మ్
ఎంటో ఎండాకాలం వచ్చాక టైం చాలా మెళ్లగా గడుస్తుంది.
మాములుగా అయితే ఇంట్రెస్ట్ లోగా గడుస్తాయి అంట.
ఉహు
కానీ ఏంటో మనకి సమ్మరు ఎందుకు స్లోగా ఉంది ఫాస్ట్ గానే ఉందిగా.
ఇప్పుడు ఇప్పుడు ఇప్పుడు సంగతి చప్
ఆ ఇప్పుడా అంటే పక్కన ఎవరు లేరు కదండి సో ఆ వ్యక్తి ఉంటే తొందరగా అయిపోయేది అదంతేలేండి.
కరెక్టుగ చెప్పారు.
ఊ
అయిపోయినాయా భోజనాలు?
లేదండి ఒక అరగంట తర్వాత కిందకెళ్ళి తింటాము.
హ్మ్ టిఫినా?
ఆ టిఫిన్ అండి మా అమ్మ దోశలే వేస్తారు. మా మమ్మీ దోశలు వేస్తారు, గుండ్రంగా వేస్తారు తెలుసా.
ఎక్కడైనా దోశలు గుండ్రంగానే వేసుకుంటారు.
అవునా మా ఇంటికి రండి పలకలుగా ఏపిస్తా నాలుగు పలకల్లో.
అయితే ఈసారి వచ్చినప్పుడు ఎపిచండి నాలుగు పలగల్లో
ఉమ్ నాలుగు పలకల్లో ఎసి మధ్యలో గుడ్డేసి అలా మడ
ఉమ్ సరే
మీరు దానికి కచ్చీఫ్ మాడ్తీసిన మటేసుకొని కొరుక్కుతినేదే అంతే ఇంకేలేస్ సింపల్ ఉమ్
ఉమ్ ఇదయకా ఎల్లితిన్ సరే అండి ఇంకుంటాను
ఆ ఓకే అండి ఉంటాను ఉంటాను